హలో ఏం లేదు రాహు తిన్నరాన్నం ఆ తినలేదు ఇంకా తిన్న తిన్నా నా ఫంక్షన్ వెయ్యదిన వచ్చిన అదే చెప్పనవాపుాల ఏ వయిస్ సరి వినపడట్లేరా ఇప్పుడు వినపడుతు తిందా ఆ అరే పోయిేస్తా నా వయిస్ నాక రెడుసార్లుపి అక్కడే వస్తుంది తర్వాత కట్ అవుతుది
తిన్నర మరి అన్నం
ఏడా తింలే నేను కూడా మా దగ్గర ఫంక్షన్ ఉంటే అడిగిపోయొచ్చి మధ్యాహ్నం తిన్నా అయ తింలే తిన బుద్ధిగాాల
ఉహ
ఏ అన్నం మడుకుడ మీ వండినాన్నమే అట్లనే ఉంది ఇ వండుకోవడం ఎందుకు ఇక ది ఆమదిన్నది కొంచం
హహ
అన్న వాట్నే ఉంది తినలే ఇక ఆహా
నేను కూడా అడిగిపోయదిిన వచ్చిన
ఎన్నకు వేడంమని అండిే క్రాస్ చేస్తు చెపాతి జయనేయర్ ఇగ
పిండి లేదురా పిండి అయిపోయింది మళ్ళీ అన్నవాళ్ళు డిమాటికి పోయి తేత్తలే
ఏం చేయాల పెద్ద పకాం చెయాల
ఏ రోజు ఏం తేడు
ఎప్పుడో ఒకసారి పత్రనా నేను నుంచ తీసుకుమండి ఇంకన్నాం మోర్నింగ్ ఏనాంట కదా మ చిన్న పిల్లలాకి
మళ ముగ్గురికి వైట్ రైస్ వండి
ఇమ కనీ చేష కొంచం ఇ నా ముగ్గురు దినేశి భక్షంద దస్కొని పొతారు పాప తింటడాయినే
అర్ధం కాలే
ఆ డాక్టర్ కూడా రోజలు ఉంటాడా
ఆ ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళ పెద్ద బిడ్డ
లేమ
ఈ ఇవాళ ఉంటార
అటు డ్యూటీ చేస్తాడు లేకుంటే ఆషాఢం మాసం కి పోయి ఐసీ లో చూసుకోవడమే గాని ద్దా పేషంట్లను చూసుకోవద్దా
ఆకుర ఆరువుకురా
మళ్ళ మా అత్తమ్మ మళ్ళ రోజు వండుకుంటే మాత్రమే పని అట్లా అవునులే
మ్మ్
అంటే వాళ్ళు ఎక్కువ ఉండరు కదా బాగనే ఉంటారు కొంతమంది నమ్మరు కదా
ఆ ఎందుకు మరి బాగుంది థర్టీ రోజెస్ ఉంటారు వాళ్ళు
మ్మ్ అదే మోన్నా, నిన్న పెద్దమ్మ అన్నది ఇంట వచ్చినప్పుడు
ఏమని
తిన్నవా పెద్దమ్మ అంటే లేదమ్మ ఉపవాసం ఉంటన్నా ముప్పై రోజులు ఉంటార
అదే అదే ఇగ మా
ఇగ మేడం నచ్చేసరికి
ఇప్పుడు అన్ని ఉంటానే చూసారా ఎట్లుంటదో నన్నది
అయినా ఇక వాళ్ళతో పాటు ఉంటేనే అప్పుడే టైం పడుతది తెల్వదు తెల్లు ఒక్కరుంటే ఇబ్బంది అయితది ఇప్పుడు వాళ్ళ అందరు నలుగురు, ఐదుగురు కాబట్టి ఏమంత తెల్వదు పని చేసుకుంటాంటే టైం గడిచిపోతూనే ఉంటది ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పుడు ఇంకో పది రోజులయితే అయిపోతది
ఆమె ముందు కొద్దిగాల ఎనిమిదింటికి కిందికి పోద్ది ఆ పిల్లల కోసం టిఫిన్ చేసేది మళ్ళీ స్కూల్ కి పంపించినాక మళ్ళీ అన్నము, కరి వండుద్ది వాళ్ళకు పోయి బాక్సులు ఇచ్చొస్తారు రెండింటి వరకు ఒకటిన్నర వరకు పైకి వచ్చేస్తది
ఒక నిమిషం పడుకుంటాను మళ్ళీ నాలుగింటికి లేవాలి టైమ్
మళ్ళీ పొంగానే వండుడు గిన్నెడు ఉంటది
అట్లా టైమ్ ఉంటది కదా తెల్వదు కదా వర్క్ లో ఉంటే టైం తెలియదు
అదే నేనైతే ఎప్పుడు టైం అయిద్దా ఎప్పుడు టైం అయిద్దా అని చూసుకుంటా కూసుంట
టైమ్ అనేది తెల్వనే తెల్వదు అసలు ఏదైనా వింటే గడుత్తది అంతే తగ్గుసుంటే ఆ రోజు పనుకున్నవేమో కదా పండుకోలేదు టీ కూడా తాగరు తీస్తారు మళ్ళ మొత్తము ఫోన్ చేసి మాట్లాడతారు
అవునా
దాని వల్ల ఏమో అట్ల
మ్మ్
ఆమే ఫోన్ తోటే అర్థం కాలే ఆమె ఫోన్ తోటి చెసిచింది ఏం మాట్లాడుకుంటారా అని వింటంది
ఆహా
అ ఊ ఆ మంతె మసండా చర్చ్ ఇంటరు అంటిగా ఇంట్రెస్ట్ ఉంటది పంచాయతీ చదివి పెట్టుకుంటంటే వాళ్లు
అదే అదే
మా నాన్న ఓదాంటంటే ఆ లోవానక్ గురి మచ్ అమదే
ఆహ
ఓహో మా నానేమో కోసం టెక్సు ఒద్దనట్టు మాట్లాడుతండు అమ్మేమో నువ్ అన్ని కాగితాలు చూసినవ్ అన్ని చేసినవని అమంటంది అంత మంచి సమందం మల్ల దొరకదు ఎట్లాగో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ వాళ్ళకి ఆపోజిట్ కాబట్టి ట్టి వాళ్ళ చుట్టాలు ఎన్నయినా చెప్తనే ఉంటారు అని అంటాంది ఏమో చ అది కూడా అది కూడా కరెక్ట్ గద వాళ్ళిద్దరు విడిపోయిరు కాబట్టి ఆయనకు మ్యారేజ్ కావద్దని ఆమె ఎన్నో చెప్పిస్తది అందరి తోటి ఓ వామ్మో ఊ అని పేపర్ గిట్ల అని చూపించిండట ఊ ఇగ కిరణ్ కా అనే మాట్లాడతంది మరి మళ్ళీ ఫోన్ చేసిదా చేయలేదా అని అడగుటానికి ఆయన ఫెయిల్ ఏ అని అంటనము మరి మా అక్క వాళ్ళు ఏం జెప్పిరు ఏమో అక్క వాళ్ళ అక్క వాళ్ళు ఏమంట్రూ మాకేం చెప్పలే మాక్క దాని గురించి ఫోన్ చేసి అడిగింది మధ్యాహ్నం నను
ఆహో
అయితే ఏం మక్క వాళ్ళు ఏం చెప్పలేదండీ అది నన్ను అంటే ఇక వాళ్ళ సైడ్ వాళ్ళు కాబట్టి ఆ ఎవరి చేసి కనుక్కున్నరంటే పెద్ద నాన్న చేసి కనుక్కున్నం బావల ఆయనకు కిరీటెడ్ ప్పిండు ఇక్కడ మీ అంటే మీరు ఎట్లా కనుకుంటన్నారని మళ్ళీ అడిగి అడుగుతే ఆ ఉమేష అన్న వాళ్ళగీట్లా ఆయన ప్రెస్ట్ కాబట్టి వేరేటోళ్ళ దగ్గర ఇట్లా అటు ఇటు తిరుగుతాడు కాబట్టి ఊర్లలో తిరుతడు ఇగ ఆయన కనుకున్నడు అమ్మ కూడా నలగైదు దిక్కులు కనుక్కుంది ఇక్కడ తెలిసిన తాత కూడా అడిగితే మంచోళ్ళని చెప్పిండని నేను అన్న ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళ వాళ్ళ చెప్తే వాళ్ళు వేరేదేదో ఒకటి పుట్టించి చెప్తారు వీళ్ళకి
అవును
ఇప్పుడు ఎట్లయినా అందరూ మంచోళ్లు ఉంటరా గనుక ఎట్లయినా ఆమె శత్రువు అన్నట్టేన వేరే మ్యారేజ్ చేసుకుంది కాబట్టి
ఆమె చేసుకొని ఆమె సక్కన ఆమె ఓయింది
ఊహు ఆమెదొక మూడు తులాల బంగారం ఇయ్యాల గంతే ఆమె సైన్ జేత్తే ఈన ఇత్తనంటాండు అందుకే చెప్పి వెట్టండని ఇగ అద్దు అంటున్నడు ఊ ఆ టార్చర్ చేసిలు అద్ చేసిలు ఇది చేసిలు అన్నారు మా అక్కన అడితే ఏమో వాళ్ళ ఒకరోజు కలిసిలేరు మరి ఎందుకు ఏమో అని మళ్ల అంటంది ఆహా అలెయ్ ఒకరోజు కలిసే లేరట ఈము అడ్జస్ట్ కాలేదు మరి ఆయన అడ్జస్ట్ కాలేదు లేదు ఏం లేదు మళ్ళా మీ సైడే ఇచ్చి ఆమెని హు ఆయన జాబ్ చేసడానికి ఇచ్చిరు
ఆ
చెప్తేనే ఉ బాగుండు ఎ ఉంట ఉంది ఎత్తనే ఉంట అమ్మా ఏ ఏమన్లే ముచ్చట్లు చెప్తానే ఉంటారు అది చ చ చెడగొట్టాలనుకుంటే నా కూడా మాత్ర ఉ ఏందో నేను కట్ చేసిన హ్మ్ అనకూడదు కొన్ని మాట్లాడుకో అద మాట్లాడుకో గి నైట్ ఎందుచేతంది మీఅత్త ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడుత పాండుకోరయ్య ఆమె వచ్చిట పాయికి ఓ పండుకున్న ఆళ్లు చ్చ అట్లా అనుకోరుగా
మాట్లాడాలే
పదిహఐతాంది పదైతంది పడుకు మోసవ ప స ఎందుక తెల్లార్లు ఆ ఫోన్ ఎప్పుడు ఎప్పుడు మాట్లాడు పడుకున్నా అని ఏదో చెప్పి కూసరాలు సప్పుడు చేయక పోతుది వాళ్ళ కొడుకు మంచిగా బంటాడు ఆరా మాడు నీ కొడుకు మాడు ఏందో చూస్తోంది బావుంది ఎప్పుడు తోన వతుందా ఎప్పు లేతుదా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు వడుకోవాల మళ్ళీ ఎప్పుడు లేవాలని ఆలోచించకుం వస్తం ఏడారా నిన్న ఇంత సిటజన్ టాబ్లెట్ వేసుకున్నా
అప్పు మధ్యలో ఊరికే లేపుతా ఉంటే
ఎన్ని సార్లు లేచిన్ను నా బాబులు ఎతా ఉంటాడు చత చుతత ఉంది ఏంటే చూసుకోడానికి మంచిగా
ఆ
చదివే ముంగటికి సరలే మరి ఫోన్ చేయ మళ్ళ ఏమన్నా ఉ సార్ మీ వస్తాము
అ